ఉన్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగే ఉన్నాండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే నల్లా వస్తే నీళ్ళు పట్టినండి మంచి నీళ్లు వస్తున్నాయి మాకు ఆ బాగా జీవనాడు లో సాగర్ నీళ్లు
మీకు దగ్గరే ఉంటదా
ఆహా ఒక ట్యాంకి ఉంటది ట్యాంకి ప్రకారం వేస్తారండి ఒకరికి వాటు వేసాక మాకు ఇటు వేస్తారు నాలుగింటి కాంచి వస్తాయి నల్లాలు అందరికి ఒక్కొక్క బజార్ కు ఒక్క గంట
అంటే నా అంటే మీకు ఏమైనా నాగార్జున సాగర్ ఇట్లే ఏమన్నా దగ్గర ఉందా అని
ఆహా సాగర్ మామూ సాగర్ కానికి మోట యే ఆ మోటల్లల్లకే వస్తాయండి
అవునా
మంచినీళ్ళే మాకు అయి అయితేనే వాటర్ తా వేరే నీళ్ళు పడవు మాకు
టర్ తాగరా అండి
ఆహా సద్దైతదండి స జలుబు దగ్గులేస్ టది వాటర్ మాకు పడవు వద్దన్నట్ట హాస్పెటల్లల్ల అది తాగొద్దన్నారు
అవునా ఆహా ఫిల్టర్ చేసుకుంటరా అండి ఇప్పుడు మరి ఈనీళ్ళు
వడబొప్పిచ్చుకోని వస్తా కిన్నానే జల్లెడ పెట్టుకొని వాడరోసుకొని వస్తా
అవునా ఊహూ
చెప్పాలండి ఏం
తిన్నార అండి మధ్యాహ్నం
తిన్నావండి
ఉ
ఆ మధ్యాహ్నం తిన్నాం ఆ ఇపుడు అంట్లు తోమి పని చేసుకుంటున్నా అండి నల్లా వచ్చింది నీళ్ళు పట్టినా
ఉ
ఇంకా అండి దాంటిదేనుకోని స్నానాలు చేస్తామండి ఏడింటి అట్ట స్నానాలు చేస్తామండి
ఉహు బయటకి బయట గు కూర్చుంటారా కొద్దిసేపు సాయంత్రం కొంచెం చల్లగా ఉంది కదా ఇప్పుడు
కూర్చుంటామండి కాసేపు ఆ కొద్దిసేపు గ్రూప్ చుట్టామండి ఆ కూర్చోకుంటే గాలి బయట బయటే దింత్
పొద్దున బాగాంటే పొద్దు నుంచి సాయం వరకు బాగా ఎండ కొడుతుంది కదా సాయంత్రము కూర్చుంటే కొంచెం మంచిగా ఉంటంది కదా చల్ల వస్తది కదా
అవునండి చల్లదనానికి కూర్చొనే ఉంటాండి
రాత్రి మీరు ఎప్పుడైనా ఎండాకాలం బయట పడుకుంటారా అండి
ఇప్పుడు ఏసి ఉంటది ఏసీలోనే పండుకుంటాం
అవునా అంటే నార్మల్ గా కొందరు బయట కూడా పడుకుంటారు కదా చల్లగాలికి
ఆ ఉత్తప్పు బం కూర్చుంటాం అండి కాసేపు కూర్సేపు కూర్చుంటాం
ఉహు
ఉ కొద్దిసేపు కూర్చుంటాం కూర్చోకుంటా మొత్తం ఈ గాలికి చల్ల గాలి
సాయంత్రం చాయ్ తాగుతారా అండి
చాయ తాగండి మా సోడా తా ఏంది నిమ్మకాయ నీళ్లు చేస్తామండి
ఉహు మొన్న ఉగాది కదండి ఏమైనా అప్పలు చేసినారా
అప్పల
ఆ
చేసినామండి ఇ వడియాల చేసినాండి బియ్య పవాటోకి ఒడియాలు పప్పులల్లా పెట్టుకొని తింటాం
ఆహా అంటే ఉగాదికి ఆ గారెలు మడుగులు
ఆ ఆ చేసిన మండి అయ్యే చేసినామండి ఆ ఇంకా అండి ఉ చెప్పాలండి
ఉ ఆ ఆ చెప్పండి
అయ్యా గారలు, అప్పడాల ఏస్తమండి పప్పు చేసిన వాళ్ళు
ఆహా
ఆ
దిర ఎమ్మి ఏమైనా పెంచుకుంటున్నారా అండి కుక్కలు, పిల్లులు ఇలాంటివి ఏమైనా
కుక్కలు ఉండవుండి పిల్లులు మా ఇ ఇట్ల పిల్లే ఉంటది ఎలకలు రాకుండా ఉంటాయి కొట్లో సామాన్లు ఉంటాయండి మ మదిగారు కొట్టు ఉంది కింద మేము పైన కిరాయికు ఉంటాం అండి ఆ
అదే పక్షుల గ ఇట్లా వచ్చి పోతా ఉంటాయి కదండి మీకు చెట్లు బాగుంటాయి కదా
అవునండి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూస్తాంట చుట్టూ జాలీ పెట్ ఎవండి రాకుండా
అవునా
హు
హు ఎల్లుండి శ్రీరామనవమి కదండి
ఆ
గుడికి వెళ్తున్నారా
వెళ్తామండి ఇంట్లో పూజ చేసుకొని పదకొండు ఇంటి అప్పుడు పోతామండి మా ఇంటి పక్కనే గుడి అండి
అ అవునా భద్రాచలం వెళ్ళినారా అండి
పోలేదండి బాబు ఆ జనాలల్ల మేము పోవండి ఉతప్పుడు పోతామండి
ఆహా అంటే ఆహా
ఈ టైం లో పోవండి హు ఇంకా అండీ
చెప్పాలండి
ఏం లేదండి చెప్పాలండి మీర ఏం చేస్తురు అండి
ఏముందండి ఇంతసేపు చాయ్ తాగినం మా అతయ్య గారు అప్పల్ చేస్తే ఇగ తిన్నాము మేము
ఉహు
ఉ
అప్పల్ చేశారా ఉహు ఎం అప్పలు చెయ్యలే అండి
ఇక్కడ చేసినారు అన్నమాట
అవునండి నేను ఇప్పుడే ఇగ పని అయింది ఇల్లు ఉకిన బియ్యం కడిగి పొయ్యి మీద నైట్ ఫుడ్ రైస్ అయిపోయింది అన్నం అయిపోయిందండి
అవునా ఏం కూర వండినారండి
ఇగ పప్పు అండి బచ్చల కూూరపప్పు
అంటే కందిపప్ప పెసరిపప్ప అండి
పెసా అండి పెసరు పప్పు తినరు మా ఇంట్ల చపాతి కి అయితది దానికి అయితదాని నైట్ చపాతికి అన్నానికి అయితే దాని పప్పేసాను
అవునా మీరు రాత్రి చపాతీలు చేసుకుంటారా అండి
ఆ మా సార్ కి చపాతే కావాలండి మా ఆయనకి మాకు అన్నం ఉండాలి
ఆహా అంటే ఇక చపాతి తినాలేగా నై రాత్రి చపాతి తినడమే ఏ మంచిది అని అంటున్నారు కదా
అన్నం మే కావాలి మాకు అన్నం లేంది ఉండలేము
హు కరెంట్ ఉంటుందా అండి పొద్దు నుంచి సాయంత్రం వారికి
ఆ పోయినా మళ్ళీ ఎమ్మట వస్తుంది జనరేటర్ ఉన్నదండి మాకు వామ్మో ఎండకి జనరేటర్ మేము పెటిచ్చి రెండు ఏళ్లయిందండి
అవునా అదే ఇప్పుడు ఎండాకాలం కదండి చాలా వరకు తీసేస్తారు కదా
అవును ఇప్పుడు ఎక్కువ బోట్ ఇట్లే పరీక్షల అని పిల్లలకి పోవట్లేదు ఎక్కువ తియట్లేదండి టెన్త్ వోళ్లకి కాలేజీ వోళ్ళకి సెకండ్ ఇయర్ వోల్లకి కా ఉన్నాయిగా కరెంట్ తీయట్లేదండి పిల్లలు ఇబ్బంది అయితే దాని
ఉహు ఇప్పుడు గ్యాస్ మీరు బుక్ చేసుకున్నారా అండి ఇప్పుడు గ్యాస్ లు ఎక్కువ వస్తలేవు కదండి
మల్ల ఇయాల వచ్చిందండి పెట్టినాం మన్ననే పెట్టినాండి ఇ ఎన్ని రోజులైంది పెట్టి వారం అయింది ఆ గ్యాస్ వస్తుందండి నెలకొకటి
అవునా
మధ్యలో రాదండి మళ్ళీ నెల కావాలి మనం ఏ తారీఖు చేస్తే మళ్ళీ అదే తారీఖు అది ఓపెన్ అయితేనే ఇస్తాడు కాకుండా తెల్లారి ఇస్తాడు
ఆహా ఇప్పుడు ఎక్కువ దొరకట్లేవు కదండి చాలా వరకి
ఉమ్ కరెంట్ కుక్కర్ అందుకే కొనుక్కున్నావండి
అవునా
ఇంకా అన్నాం అప్పుడప్పుడే ఇంకా ఒక్కోసారి తింటురు ఒకసారి తినట్లేదు అందుకే కరెంట్ ఉంటది ఉండదని అవును
ఆహ
ఇకండి మీరు వండట్లేదా గ్యాస్ మీద
మేము గ్యాస్ మీదనే వండుతాం అండి రైస్ కుక్కర్ లేదు మాకు
రైస్ కుక్కర్ లేదా మేం మొన్ననే కొనుకున్నాం అండి మూడు వేలు అయిందండి కుక్కర్ కొనుక్కోని కేజీకి ఆ కేజీ గిన్నా రెండు సార్లు చిన్న గిన్నెలయినా పెట్టుకోవచ్చు అలా స్టీల్ గిన్నెలన్నా ఏదన్నా చెక్ చేసి గాని పెట్టుకోవచ్చు
ఆ ఆ మాకు కూడా ఉండేది గాని కరాబ్ అయిందండి
ఉ కొత్తది తీసుకోండి బాగుంట ది ఇప్పుడు ఈ టైం లో ఉండాలి కూర లేకుండా అయినా ఉత్త అన్నం అయిన వండుకొని ఏదో ఉన్నా పచ్చళ్ళు ఉంటాయి ఇంకా ఆయిల్ నెయ్యి వేసుకొనైనా తింటాం మండి గ్యాస్ కోసం చూసు కుంటే మళ ఇబ్బంది అందుకే ఒకటి ఉండాలనే కోనుకున్నాం కరెంట్ కుక్కర్ ఉన్నది పప్పు కుక్కర్లు ఉన్నాయి
ఆ అంటే ఇప్పుడు పెట్రోల్ కూడా దొరకట్లేదు కదా
అవునండి అది దొరకట్లేదు బండి ఎక్కడ పోవాలన్నా భయమే ఉమ్ ఆ చదువుకుంటురండి జాబ్ చేస్తురాండి
నేనా చదవడం అయిపోయిందండి నాది పెళ్లయింది ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నా
అవునాండి ఆహా మాఅమ్మాయ్య చ చదువు కుంటుంది అండి ఇక్కడ ఉండదు అక్కడ ఉంటదండి హైదరాబాద్ లో ఉంటదండి చదువుకోవటమే ఆ ఇంకా అండి ఆ ఏంలేదండి చెప్పాలి మా పని అయిపోయింది కుర్చుర్రు పని అయిపోయింది కూర్చురు అప్పుడే
ఆ ఆహ ఏమోనండి ఇక టీ చేసు కున్నాము తాగినం టీవీ చూస్తున్నాం అంతే ఇక మళ్ళీ ఏడు ఏడున్నర వరకు అన్నం వండేసి తినేసి ఇక తొమ్మిడి ఇంటి వరకు పడుకుంటాం మీరెట్లా మీరు ఎప్పుడు పడుకుంట్రు అండి
తొమ్మిదిన్నర తొమ్మిది అయితదండి మా ఇంటికి పొయి మా ఆయన వచ్చాక ఎం పిల్లలు తింటారు వాళ్ళు పండుకుంటారు ఉమ్ మా అమ్మాయా దా మొన్ననే వచ్చి మళ్ళీ పోయిందండి
అవునా పొద్దున ఎప్పుడు లేస్తారండి మరి
ఆరింటికే లేస్తామండి
అవునా, మీకు ముగ్ గ్గు ముగ్గులు వేయడం వచ్చా అండి
వస్తయండి చిన్న చిన్నయి వస్తయండి పెద్దవి రావ్ మా అమ్మాయి పెద్దయేస్తదండి మికా అండి
ఉమ్ హు, సంక్రాంతికి బాగ ఏసిన్రా అండి అయితే ముగ్గులు
ఆ ఆ ఏస్తదండి మా అమ్మాయి టైంకు ఉంటే ఏస్తది టైంకి లేకుంటే మా పక్కనమ్మాయిని పిల్పిచ్చేస్తది కలర్లు నింపుతమండి
మీకు పోటీలుండవా అండి మీ దగ్గర మైన పోటీలుంటయి గదా సంక్రాంతి
ఉండవండి తక్కువ మాకు కలర్ పోటీల్ తక్కువ, ఎవరు పెట్టట్లేదండి ఈ మధ్య.
అవునా
ఆ ఆంధ్రాలో ఉంటయండి ఇక్కడ ఉండదు తెలంగాన్
ఉమ్ హు
అక్కడ ఉంటయండి ముగ్గుల పోట్
ఆ మా దగ్గరుంటయండి ముగ్గుల పోటీలు ఉంటది కబడ్డీ ఉన్ టయ్ చాలా ఉంటయండి ఇక్కడ మా మా దగ్గరయితే ఉమ్ ఆ సరే అండి